ఆ రేపుటి నించి యుద్దానికి సిద్ధమా
హా సరిగ్గా ఏమి అనిపిత్తలేదది
ఆ ఏంటి
సరిగ్గా నిజంగా ఆడు ఉదాహరణ ఇచ్చిన దానికన్న ఇది కష్టంగ ఉంది అంటన్న
మ్ చూద్దాంలే మళ్ళీ ఏం చెప్తుంది అందుకని మ్ ఇంకేంటి మరి మీరు ఫుడ్ బాగా చేస్తారని మేము విన్నాము మాకొక వంటకం మీరు చెప్తారా
నేను పుడ్లు బా చేయను
సేను బిర్యానీ చేత్తావ్ వెరయిటీలు చేత్తావ్
దీళ్ళూ
ఫుడ్ వెరైటీస్
ఫుడ్ వెరైటీస్ మే మా గది ధమ్ బిర్యానీ ఏ మటన్ బిర్యానీ పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ స్వీట్లు బాగా చేస్తాను రసమెల్ల రసగుల్లా
మా మాకు స్వీట్లు ఒద్దు మాకు ఫుడ్డే కావాలి
చికెన్ ఫ్రై చికెన్ కబాబ్లు చికెన్ సిక్స్ సిక్టీఫైవ్
చేయడానికి మరి అన్ని సరుకులు కావాలేమో మసాలాలు ఇవన్నీ
కావాలి నేను డి మార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటాము పెట్టదా ఇంట్లో పెడతాం కార్న్ ఫ్లో ప్యాకెట్ అవి తెచ్చిండు మ్మ్ అన్నీ ఉంటాయి సాసెస్లు ఉంటాయి ఫ్రిడ్జ్ లో
మ్మ్
బాటిల్ నాలుగు నాలుగు రకాలు సాసెస్లు తెత్తా నేను విన్నిగర్ చిల్లీస్ సాస్ టమాటా సాసు ఇంకోటి ఇది వెన్నిగర్ అని చిల్లీ వెనిగర్
ఫ్రైడ్ రైస్ చేసుకోవేమో తక్కువేనేమో
ఆ
ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ తక్కువేనేమో అంటున్నాను
ఫ్రైడ్ రైస్కే వాడతాం ఎక్కువ
మ్మ్
ఇప్పుడు అన్నయ్య కోడి కూర తింటాలేదని వెజ్ చేత్తున్న అని ఇచ్చేసిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసాను మొన్న
అక్క బాగా చేత్తది ఫ్రైడ్ రైస్ నేనైతే టమోటా రైస్ ఎక్కువ చేత్తాను
మ్మ్ అవును బా చేత్త టమాటా రైస్
ఇంగొకసారి చేసాను కదా మీ ఇంట్లో అంతే ఇంక్ కాదులే అందులో ఏమి వేయదు మనం అప్పుడు
అప్పుడు ఏవి లేవు ఇంట్లో
అన్ని వేడి వేడుగా తింటాను బాన్ అమ్మ బాబోయ్ అధీధి ఏంటి ఫ్రైడ్ రైస్ సల్లారిపోతే అస్సలే బాగోదు
చాలా బాగుంటది పన్నీర్ మా ఫ్రైడ్ రైస్ ఓహో మష్రూమ్ ట్రై చేయ్ మష్రూమ్ ది కూడా చేసాను ఓ సార్ అన్నయికి
మ్మ్
ఓసారి మీది
దమ్ బిర్యానీ అంటే ఎలాగా మామూలుగా చికెను ఏసేసి దాంట్లో కుక్ చేస్తే కబ్ పైన్ రైస్ వేత్తారా ధమ్ బిర్యానీ
దమ్ బిరియాని ఆ ప్రాసెస్ శచాల పెద్దగుంట
చెప్ప ఒకసారేలాగా నేర్చుకుంటాను నేను కూడా సండే ట్రై చేద్దాం
మాముూలుగా చికెన్ ఇప్పుడు చికెన్ మ్యాగినేట్ చేసుకోవాలి, మసాలాలు వేసుకోని
ముందు
ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీ
హ్మ్
ఇది జీలకర్ర పొడుము ధనియాల పొడుము
హ్మ్ మాముూలుగా మసాలా కాకుండా ఇవన్నీ ఏయ్యాల మసాలాని నూరుకోని పెట్టుకుంటాం మెము
అలా కాదు అది వేయకూడదు టేస్ట్ ఉండదు.
హ్మ్
సాజీరా ఏయాలి ఆ మూడు రకాలు వేసిన బిర్యానీ మసాలా, గరం మసాలా జీలకర్ర మసాలా ధనియాల పౌడరు
హ్మ్
జీరా పుదీనా కొత్తిమీరి ఆయిలు పెరుగు, ఉప్పు, కారం, పసుపు
ఇయన్నీ మేగ్నట్ చేస్ పెట్టుకోవ ల ఒక ఫ్రిడ్జ్ లో పెడతారా ఓ నే ఫ్రిడ్జ్ లో పేడతారు హ్మ్
ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాక అది ఒక గంట అయినా టైం ఉంట అంటే ఒక గంట టైం లేకపోతే ఒక అరగంట ఉంచి
తర్వాత మసాలా దీనికా బిర్యానీకా
ఇప్పుడు బిర్యానీ సొరుకులు అందులో బిర్యానీ సొరుకులు కూడా వేసుకొని మర్చిపోయను.
లవంగ దాల్చినా చేక్కా ఇలాచ్చి
ఇయన్ని సబ్
ఆ విడిగా ఈ స్పైసెస్ విడిగా ఉంటాయ్ కదా అవి ఆ కూ చిన్న మొక్కల కింద చేసుకుని వేసుకోలి ముక్క ముక్కల కింద వేసేసుకో పెద్ద ముక్క వేయకూడదు పెద్ద ఆకు ఇప్పుడు అవివి అదంతా అయిపోయా
టర్ ముందర కొంచెం ఆయిల్ వేసి మళ్ళి బిర్యానీ మష సరుకులు వేసి వేసుకుని
హ్మ్
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏపేసుకోని దాన్నిండ ఫుల్ గా వాటర్ వేేసెసుకుని రైస్ ఉ ఎంత తీసుకుంటో అంత క్వాంటిటీకి ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి.
హ్మ్ తీసుకుంటాను అప్పుడు చికెన్
చికన్ అప్పుడే కాదు అప్పుడే కాదు ఈ మ నీళ్ళ మరిగాక రైస వేసాక డెబ్బై శాతం ఉడికించుకోవాలి ఎనభై అయినా డెబ్బై అయినా
ఆహ విడిగా పెట్ట ట్టుకొని ఉడికించుకోవాల హ్మ్
మశాలాలు బిర్యానీలు వేపసాక వాటర్ వేసి ఉప్పు మళ్ళీ ఉప్పు వేసుకు మీ టేస్టింగ్ తో సాల్ట్ వేసుకుని పుదీనా కొత్తిమీర వేసుకుని
హూ
మళ్ళీ దీంట్లో గరం మసాలా అయినా బిర్యానీ మసాల పొడమయినా వేసుకోవాలి పైన
ఆ
ఆయిల్ వేసుకోవాలి నిమ్మకయి రైస్ వేసాక నిమ్మకాయ పిండుకోవా పొడిపోడిలా
హు
ఇప్పుడు అది ప్రాసెస్ అయిపోద్ది కదా ఇది పక్కకి చికెన్ తెచ్చేసుకున్నామ్ వెంట్ ఇంక ఇది అయిపోతుంది అనగా డెబ్బై శాతం ఉడుకుతది అనగా కట్టేసుకుని
అ
చికెన్ తెచ్చేసుకుని తలసరి దాంట్లో తలసరి గిన్నె తీసుకుని చికెన్ కింద అంతా మె పెట్టేసుకోవాలి బయలరు అయితే ఒకసారి ఇలా మాములుగ కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు మూడు నిమిషాలు
హు
ముందర తెచ్చేసుకోవాలి రైస్ ఇంకా ఉడికిపోతది అనగా అప్పుడు ఈ కూర తెచ్చేసుకొని ఉడికించేసుకోవాలి స్టు
ఆహా ఇంక అప్పుడు చికెన్ వేసాక తర్వాత పైన రరైస్ ఏయ్యల
పైన ఇంకా రైస్ ఏసేసి ఇంకా డెబ్బై శాతం ఉదికింది ఉంటది కదా రైస్ వేసి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్
అ
ఈ కొత్తిమీర పుదీనా నెయ్యి నెయ్యి మొత్తం అంచుల అమ్మటే వేసుకురావాలి
అంత స్మెల్ అని పిచ్చదు గ
కొద్దిగా వేసుకోవచ్చు అంటే ఫ్లేవర్ ఫ్లేవర్ వాసన మీద తెలియాలి
నేను టమాట రైస్ లోని ఇదే గరం మసాలా వేస్తంటే మా అమ్మ మసాల ఏదో మసల వేసేసవ్ పడటలే అంటాంది
మూత అసలు గాలి కూడ బయటికి వెళ్ళకుండా మూతెట్టాలి
ఉ అవును
ఓ పది నిమిషాలుఎమో హై ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాలు సిమ్ లో పెట్టి కుక్ చేయాలి
ఇది మామీ బిర్యానీ చేశాను గానీ ఇది ఎప్పుడు చేయలేదు
దలసరిని మన దాగ దలసరిని బట్టి చేసుకోవాలి
హు
మంట కూడా గుమ్ముని మాడిపోయిది అయితే జాత్తగ చూసుకోవాలి
ఒక్కసారి చేసానంటే బిర్యానీ ఎప్పుడు మొన్న అదే
ఫస్ట్ ఫెయిల్ అవ్వచ్చు కాని సెకండ్ వచ్చ ఫస్ట్ ఏమి ఫెయిల్ అవరు అంటే జాగ్రత్తగా చేసుకుంటే అదే వచ్చేస్తది
మన్నా అరిటికాయ్ ఏమో స్మాష్ చేసి చేస్తారు కదా పిల్లలాగా అదేం చేసానంటే ఆ పోపు పెట్టి నాకు తెలిదు ఎవరు లేరు మా అమ్మేమో లేగదు కదా మా అక్కే దానికి ఆహ్లాద ఎంత అమ్మ మేము హాస్పిటల్ కి వెళ్ళింది, ఎం చూసి ఏసేసి ఆ చారు ఏదో పెట్టేనట్టుందంటక్కన అది చూసుకుంటా ఏమో కట్ చేస్తుంది అన్న మాట ఈమె ఆ మొత్త శుభ్రంగా ఉడుచుకోని మొత్తం అదే పీస్ పీస్ కింద అయిపోయినాయి అలాక్క కాకుండా ఇలా ఉంటాయి కదా గడ్డ గడ్డల కింద, హాఫ్ బక్స్ ఎస్తార అనుకుంటారు కదా నాకు తెలియదు అది రెండు ఫస్ట్ టైమ్ దగ్గర చేస్తున్న తిన్నల్లే ఎం చేతరు పాపం
శ్రమ అంత తర్వాత మనక ఇదిలా చేయల అలా చేయలే అలవాటు అయిపోతది
మా అన్నమాయక్కేమంటందికుండా తల్లి గుడ్లు అయితే అంటంది గుడ్లు ఎత్ కూడా రాట్లేదు అన్న మా ఆయన దగ్గర చూసాన్ మొన్న ఏంటి బాగా హీట్ అయిపోయిక ఆయిల్ అప్పుడు వేసి అప్పుడు ఎత్తంటే కింద అడగనట్లేదు మామూలుగా అయితే అడుగాంటేసి వేలిపోయి మీదకి మొత్తం పడిపోయింది జరి అయితే భోజనాలు పెట్టడానికి ఇరవై గుడ్లు
ఇలా చీరికన్నా మళ్ళీ ఈ స్పూన్ చీరడం కన్నాయినుప్పులు తీసుకుని ఇలా ఇలా గుచ్చితే మొత్తం రౌండ్లు బెటర్ కోడిగుడ్లు
ఎటుపట్లనో నాకు లేదు
నోట్ అలాక్కకుండల్లా చుక్కల్ చుకుల్గా డా పెడితే బాగుంటది అంటే మనం గుడ్డు ఏ మాత్రం ఏ గుమ్మిని ఇటు వాతం కదా అప్పుడు ఇడిపోతది,
ఉ ఈ రోజు అటు వెళ్ళాం టెన్ డేస్ ఉంది అక్కడ
ఉహు
అదే స్కూల్ దగ్గర నుంచి అలా ఆదుకోవడం
చాలా దారుణం అయిపోయింది
ఇంకా రాలేదానికి రిపోర్టు రోజు ఎక్కచ్చంట బ్యాంక్ దగ్గరకని అక్క వచ్చింది ఏం ఈ రోజు ఇం రాలేదంటే రిపోర్ట్ అక్కడ
రిపొట్ రాలేదా
ఉ బాగా నే ఇంకా
అసలు ఏమైంద అంటందా ఆ చిన్నమ్మా
అదే ఇలాగ ఎవరు ఎలా అసెమని ఉందాన్ని అలా అయిపోయింది అంటుందంట మళ్ళీ ఆ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మొచ్చి ఎలా చేసింది అ ఆ అబ్బన్ బస్లు తిట్టటిహారడి కా హల్ అప్పుడ వాళ్ళ అమ్మ చిన్న పిల్లనుకుని వాళ్ళ అన్నయ్య కి తీసుకెళ్ళినప్పుడే అందుకాన్ని ఇప్పుడు కొంని తీసుకెళ్లేకప్పుే ఇలా అయిపోయింది మీ అమ్మ వచ్చి చనిపేసింది అలాగ ఎలాగ ఉంటారంట
అయ్యో అయ్యో
ఉ
ఉహు
ఎవరకో ఫోన్ చేసి చెప్పిందంట అప్పుడైనా ఉ సరే